హలో ఆ వినబడుతుంది ఎక్కడున్నారు
మేవా మేము ములుగులో ఉన్నా
అవునా ఎటు వచ్చిన్లు
బ్యాంక్ వచ్చా
బేరే గురించి వచ్చిన్లు
బ్యాంకొచ్చిన బ్యాంక్
బ్యాంకా దేని గురించి వచ్చిన్లు
మేము శ్రీనిది తీసుకుంటున్నాము దానికోసం వచ్చినము.
అవునా
ఊమ్ ఆ శ్రీనిధి బ్యాంక్ లో పడ్డదంట నల మనా అకౌంట్లోకి జమ చేసుకోవడానికి అ ఇద్దరం కలిసొచ్చినం
అంటే ఇద్దరు లీడర్స్ వచ్చు
అట్లా మీరేం చేస్తుంటారు ఆ
మరి లీడర్స్ వచ్చిండ్ల
ఆ ఆ ఇద్దరు లీడర్లం వచ్చినం
అ తీసుకున్నారా
ఏ గదు తీసుకున్నా అంటే నా అకౌంట్ లోకి జమ చేసుకున్నా వే ఇక మళ్ళా క్యాష్ ఏమద్దు అకౌంట్లకు జమ జేసుకుంటా అని జేసుకున్
అయినా గ్రూప్లో దీసుకుంటనే బెటర్ బయట దీసుకుంటే వడ్డీ పది పది రూపాయలు ఐదు ఐదు రూపాయలతోనున్నై
అంతంత వడ్డీలు నేంగట్టలేను ఈ బా మన సంగాలల్ల తీసుకో శ్రీనిద్దీసుకుంటే మిత్తి నెల నెల గట్టుకుంటే అప్పు పోతది వడ్డీపోతది రొండు బోతై
బయటప్పులు జేసనంటే ఆ వచ్చిన డబ్బులు అప్పులకే పోతానై
ఊ అదే గదా చ్చిందేం లేదు మళ్ళ ఇప్పుడు పిల్లగాం మ్మ్ పాప ఫీజు కోసం అనే తీసుకున్నా మేన్ ఏందంటే
అవునా ఏం జదువుతుంది పాప
పాప ఇప్పుడు ఇంటర్ సెకండియర్ తను
ఏ గ్రూప్ తీస్
ఎమ్. పీ. సీ నే
ఎమ్. పీ. సి నేనా
ఉమ్ ఎమ్. పీ. సీ మళ్ళా మెయిన్సు అడ్వాన్సంటె కొంచెం ఫీజ్ ఎక్కువనే ఉంటదావకు
ఎం. పీ. సి అంటే మ్యాస్ బాగ జేస్తది గావచ్చు
ఆ మ్యాస్ బాగనే ఏస్తది
బెటరే
అట్ల మ్యాస్ జేత్తది గాబట్టే ఇగా ఎంపీసీ దీసుకున్నం
అంటే మీరు బలవంతం జేసిన్లా ఆమనే తీసుకుంటా అన్నదా ఆమె సొంత
వాళ్ళిష్టమే గదా మనిష్టం ఏముంటది చదివేటోల్లు వాళ్ళు గా
అంతే వాళ్ళకే వదిలేయ్యాలె అవును మనం ఇవి జదువు కో అది జేయొద్దు చదువుకో అని ఫోర్స్ చేయొద్దు ఎందుకంటె వాళ్ళకు నచ్చకుండాగాని చదవాలె నేను మా అమ్మోళ్లకు నచ్చినట్టు నేను జదువాలా నాకిష్టమొచ్చింది నేను జదువుతే నాకు ఈజీగుంటది గదా అని అనుకుంటరు గదా వాళ్ళు వాళ్ళమీదనే వదిలేయ్యాలే ఇప్పుడు
ఈ చదువులన్నీ పిల్లలిష్టం ఒక టెన్త్ వరకే మనిష్టం ఇంటర్ నించెల్లి వాళ్ళదె ఇగ
అవును వాళ్ళకు నచ్చినది చదవాలె అట్లయితనే ఈజీ అయి పోతది వాళ్ళకు ఆ అన్నయ్య వాళ్లందరు బావున్నరా
ఆ అందరు బాగనే ఉన్నరు అన్నయ పిల్లలందరు బాగనే ఉన్నారు బాబు బాగున్నడా
హా బావున్నడు స్కూల్కెళ్ళిండు
ఎల్లిందా
అవును ఈ డేట్ సెవెన్త్
సెవెంతు అమ్మా సెవెంతుకొచ్చిండు
అప్పుడే సెవెంత్ కొచ్చిండు రోజులు గడిచిపోతలేవా
అవును అవును ఫాస్ట్గనా ఫాస్ట్గనా
అందుకనే హాష్టల్లో ఏస్తం
ఆ బెస్టు అన్మకొండలేయండ్రి హస్టల్ల కొన్ చం నాలడ్జ్ పెరుగుతది ఇక్కడికున్నక్కడికి తేడా ఉంటది
అదే మీరే చెప్పాలె ఏ కాలేజో మీ అమ్మాయిన్ చదివిస్ తున్నరు గదా అంటే స్కూల్ స్కూల్స్ గూడ అడగండి తెలిసుంటది
తెలుసు స్కూల్లు గూడ చెప్తం మంచి స్కూల్లే మంచి స్కూల్లేస్తనే కొం చం ఇంగ్లీషు మ్యాసు కొంచం స్పీడుంటరు పిల్లలు రేప్ టెన్త్ కేమిబ్బందుండదు ఇప్పన్నుంచొల్లి బేసిక్ బావుంటది
ఆ సిబి సిబిఐ సిబిఎస్సి సిలబస్ ఉంటది గదా ఇగ ఇప్ప ట్నుండే ఏస్తే వాళ్ళకూ టెన్త్ వరకు ఈజీ అయిపోతది ఎయిత్లో ఏస్తే ఇగ నా టెన్త్ లో ఈజీ అయిపోతాది అనే నెక్స్ట్ ఇయర్ కా స్కూల్లో యేద్దామనుకుంటున్నాము ఆ స్కూల్లో ఇక మీ సిటీలో మీరు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ ఉంటే వాళ్ళకి చెప్తే స్కూల్స్ చూస్తారు కదా ఇప్పటి నుండే
అవును చూడాలే చూస్తే బాగుంటాది నాలెడ్జ్ మంచిగా ఉండాలే స్కూల్లో ఏదైనా కానీ
ఆ అయితే ఉంది నాలెడ్జ్ ఉంది కాని ఇంకా డెవలప్ కావాలే ఇంటి దగ్గర ఉంటే స్కూల్ నుండి రాగానే సెల్ల్ ఆడడము టీవీ చూడడము ఇదే అయిపోతుంది
అంతే
మళ్ళా హాస్టల్లో వేస్తే సిస్టమాటిక్ గా ఉంటది కదండి
అవునవును
మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజన భోజనము మళ్ళా నైట్ స్టడీ అవర్స్ టైం మళ్ళా పడుకుంటారు కరెక్ట్ టైం కి మనం ఇంట్లో అయితే సెలవు వచ్చిందంటే పది పదకొండు అయితాది
ఏర్పడదు ఇంట్లో మనం ఏ అదిపల్లేదు మా అమ్మ అనగానే వదిలేత్తాం ఎందు తిన అంటే వదిలేత్తం తిన టైమ్ తీసుకుంటాం అక్కడ అట్లా ఉండదు కదా అన్ని సిస్టమాటిక్ ఇకున్న ఉంటాది టైం అంటే టైం ఉన్నాయి టైం ఫాలో వాళ్ళని ఫాలో కావాల్ల మనం అక్కడ అట్లుంటది ఇడ వీ మనమే వీళ్ళని ఫాలో కావాల్సి వస్తాంది
ఆ వీళ్ళని ఫా మళ్ళ వాళ్ళకి భయపడడు వాళ్ళు ఏదన్నా చిన్న మాట అంటే అలుగుతున్నారు
ఆ అదే కదా
అరే ఏమ్ అనేటాట్లు లేదు వాళ్ళనైతే అమ్మో నువ్వ్ అట్లా అంటాన్నావ అని అలిగి అన్నం తినకుండా ఉంటున్నారు
అవును
అ అక్కడయితే ఏది ఉండదు కదా యేద్దామని అనుకుంటున్నాం హాస్టల్లో
అదే బెస్ట్ ఏం కాదు వీక్ ఒకసారి వచ్చి చూడొచ్చు సెకండ్ సాటర్డే సండే అయినా వీకెండ్ అట్లా మంచిగానే ఉంటాది హాస్టల్లోనే ఏయ్యాలే మా పాపను కూడా ఇంటర్ అయిపోయినాంక హైదరాబాదులోనే యేస్తాం
ఆ ఏయ్యండి మీ అమ్మాయి బానే చదువుతాది కదా
ఆ చదువుతాది కాని చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండి సడన్ గా మరి ఎట్లా అన్నట్టు ఆలోచిస్తాన్న నేను ఏమ్ పంపించ్చుడే ఇక్కడ ఉంచుకోను అస్సలే ఉంచుకోను మేము స్టడీ కావాలే
అవును ఇప్పు ఈ కాలంలో చదవంది వేస్ట్ ఏ చదువుతానే మంచి ఇగ బ్రతకొచ్చు వాళ్ళు
అవును
మీ అబ్బాయిలు వచ్చిండా లండన్ నుండి వచ్చిండా అబ్బాయి హలో
హలో
అబ్బాయి వచ్చిండా లండన్ నుండి
లండన్ నుంచి ఇంక ఎక్కడా పంపించ్చుడు ఏం లేదు ఆ అక్టోబర్ తర్వాత ఎంఎస్ అయిపోతే అప్పుడు ఫుల్ టైమ్ జాబ్ దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళ అనుకూలంగా వాళ్ళు ఎంత వీక్లీ ట్వంటీ అవర్స్ ఏ చేసుకోవాలే జాబు
అవూ
ఆదా అట్లానే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖర్చులకు అయితాయి ఒక లక్ష యాభై వేలు దొరుకు తే ఆయనకు మెయింటెనెన్స్ కే సరిపోతాన్నాయి
వాళ్ళవి వాళ్ళకి ఇగ మనం పంప్ పంపించకుండా వాళ్ళ వాళ్ళకే వా సరిపోతున్నాయి ఇక మీరు పంపించాలంటే
అంత లేదులే గాని అన్ని డబ్బులు పంపించలేము మన వల్ల కాదు కూడా ఆయన ఆయన ఇలా తీసుకు కుంటా మనకి ఇంకా తను పం యలేదు మేము తనకు వంపేయాలి అక్టోబర్ నుంచి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తారు కవచ్చు వాళ్ళ డాడీకి అప్పుడు ఫుల్ టైం ఉంటుంది కదా సాలరీ ఒకవేళ దేవుని దయవల్ల జాబ్ వచ్చింద అంటే ఫైవ్ లాక్స్ దాకా ఉంటుంది అట శాలరీ
అవును రావాలలేండి అంత బాగా బాగా కష్టపడ్డాడు కదా మీ అబ్బాయి
స్టడీ ఆన్ స్టడీ అంటే బాగా సేమ్ మా పా చిన్న పాప ఉన్న ఆయన సేమే స్టడీ విషయంలో
చదివే వాళ్ళకు ఎట్లాగ డబ్బులు ఖర్చు పెడితే ఫలితం అనేది ఉంటుంది ఉంటది కదా పెట్టాలి ఇగ అలాంటి వాళ్ళకు
ఇంకా పెట్టాలి తప్పదు ఇగ అప్పో సప్పో చేసైనా చదువు కోసం పెట్టాలి మొన్న బబు చిన బబు పోతే యాబై లక్షల దాకా అయినీ
అవునా
లో లోను కొన్ని లోన్ తీసుకున్నాం మిగతాయీ ప మిగతాయి కూడా బయట ఆడడ తీసుకొచ్చుకున్నాం కొన్ని డబ్బులు
లోన్ లోన్ గ్రూప్ లో ఉన్నది బెటర్ కాలేదా మీరు
ఆ మరి లోన్ వచ్చడు చాలా సేఫయినా నలభై లక్షల దాకా లోన్ వచ్చింది పది లక్షలు మేము పెట్టుకున్నాం
అహా మీరు గ్రూప్ లోవి కూడా కొన్ని తీసుకున్నారు కదా
ఆ తీసుకున్నాం గ్రూప్ గ్రూప్ లో తీసుకున్న అన్నిట్లలో తీసుకున్నా ఒక గ్రూప్ లో చాలా సేఫ నాకు
అవును ఎప్పుడు రూపాయి వడ్డీనే గ్రూప్ లో అయితే
నేను గ్రూప్లో సరే ఉన్నా కానీ నాకు ఎంత మేలుంటే అంత మేలు జరుగుతుంది గ్రూప్లో ఉండడం వల్ల గ్రూప్లో లేకుంట మనకు ఇప్పుడు లక్ష కావాలని ఇవాళ నేను వచ్చిన నాకు లక్ష ఎవరిస్తారు నా రోజులు అటో ఇటో అయినా కానీ వచ్చినయి కదా
అదే లక్ష లక్ష ఈ గ్రూప్ లో తీసుకున్నవ్ కాబట్టి సరిపోయింది బయట అయ్యేది ఉంట ఉంటే వడ్డీల వడ్డీలో ఇంత ఎంట పడుతుంది వడ్డీ
నెలకు రెండు వేలు వా చక్కే కట్టేవాళ్ళు వస్తాను ఇంక ఏడు వందలు కలుసుకుంటే ఇంలా ఆ రెండు వేలు ప్లస్ ఏడు వందలకిస్తే వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు నన్నుడగట వాళ్ళ కూడా ఎవ్వరు లేరు కదా వచ్చి
అవును ఆప్పయితే ఇక
మనం టైం కట్టుకుంటే ఇంలో మనల్ని ఎవరుడుతే ఎవరు ఒక మాట కూడా అన్నారు
అవును అప్పు అప్పు తీసుకొచ్చుకుంటే ఇంటికి జనాలు డు వడ్డీ కట్టమానుడు అంత అమ్మ అది టెన్షన్ ఉంటది ఆ టెన్షన్ కి. అయితే అసలు ఇంట్లో ఉన్నా లేనట్టే అనిపిస్త ఉంటుంది
లేనట్టే తినబద్ది కాదు ఏం పని చేసుకోబుద్దు కాదు అది వేరే టెన్షన్ మన్నటిదాకా బట్ట టెన్షన్ బాగానే కానీ ఇప్పుడు కొంచెం ఇక ఇందరు వల్ల కొంచెం సేఫ్ అయినా
ఆ ఈ ఎమ్ ఐ
సంఘం ఈ సంఘం ఆ సంఘం అని చాలా సేఫ్ అయిన అమ్మో లేకుంటే మస్తు టెన్షన్ పడేదాన్ని
అవునా
అట్ల
అ
ఏవో దేవుడుేమనుకుంటాడో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను డబ్బుల విషయంగా చదువు చదువుతాడు పిల్లల్ని డబ్బులు పెడతానే వాళ్ళు చదువుతారు ఇగ తర్వాత ఇది అంత ఇంగ దేవుని దయ
ఒకటిటి తర్వాతగా వాళ్ళు చూసుకోవాలి పిల్లలు అవును మా బ్రదర్ అని చెప్స్తాండు మా బ్రదర్
అదే
ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడు
పెద్దదే జాబ్ చేస్తా ఉన్నాడు
ఆహా అన్నయ మీ
అన్నయ్య ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిండు అన్నయ్య లేడుజ వేరే హాస్పిటల్కి వెళ్ళిండు అన్నయ్య అంటే బిజినెస్ పని మీద ఏదో ఆర్డర్ వచ్చిందని టోటల్ ఆర్డర్ వచ్చిందని
ఇప్పుడు హాస్పిటల్ లో ఇక్కడ చేస్తున్నారా అన్ని కా
అందుకే లేటుగా వస్తున్న పాప ఇగ
మీ దగ్గరే హాస్పిటల్లో చేస్తున్నార హలో హలో అదే ఆ విషయమే అడుగుతున్నా నేను
అదే హాస్పిటలోనే
హైదరాబాద్ పని మీద
ఆ అన్నయ లేరా ఇంట్లా
ఆ ఉన్నారు ఉన్నారు
ఇంకా కాలే మీ భజనాలు అయినాయ
ఆ అయినాయ్ మీరు కూడా వెళ్తున్నారు
వంట ఏం చేసిండు ఈరోజు
వంట ఈ రోజు పప్పు
పప్పు పప్పు ఈయల మండే కదా పప్పు
అట్నే ఉంటాయి ఫ్రైడే మండే
ఆ మేం గూడ అంతే ఫ్రైడే మండే సాటర్డే
ఆ వారం మొత్తమ రెండు మూడు రోజుల
వారానికి నాలుగు నాలుగు రోజులు
అమ్మో దేశ ఏంటది దైవభక్తి బాగానే ఉన్నది మీ ఇంట్లోళ అందరికీ
ఇగ ఉండాలి దైవభక్తి ఉండాలి కంపల్సరీ నమ్మ నమ్కం అంటే ఏదైనా నమ్మకం తోటే ఇప్పుడు నీ మీద నమ్మకం నాకు నా మీద నమ్మకం ఏదైనా నమ్మకం
అట్లనే దేవు దేవుడి మీద కూడ నమ్మకం పెట్టుకుంటాం
నేను నమ్ముత
ఆ
బాగా నమ్ముతా నమ్త తిరుగుత గుళ్ళలోకి పోత
ఆ
ఆ
సరే సరే